చేస్తున్నారు ఈ కాల్ అది ఎన్నది ఫోర్త్ కాల్ కదా
ఆ ఏమమ్మ నేను లెక్క పెట్టలే
హ
హ యా మీరే చేసిర్రు అ
మీ అయిపోయినా టాన్స్
నా ఏమొనానే అయిపోయినాయి
ఆ
అయిపోయిందిలేనే ఇంకా
నాది ఒకటైతే అయిపోతుంది ఇది ఒక్కటయితే ఏం చెస్తుంది వే వలోకి తెరాలి ఇది ఒక్కటైతే మీది నాలుగు అయిపోతాయి
హమ్
హమ్ ఏం తిన్నారు రాత్రి
ఎత్తడానికి కొంచెం ఇబ్బంది అయితాంది సరిగ్గా చూపియట్లేదు హ్మ్మ్
ఆ రిజెక్ట్ కాల్ అని వస్తుందా
ఆ ఆ కాలు ప్రిపేర్ అయ్యంగా ఏమ వస్తుంది
ఆ హా లోత్త దంతే ఇగ అయిపోయినట్టు ఉంది నా
లేదు ఎప్పుడైనా ఇట్లనే వత్తది
ఆహా
హ్మ్మ్ నాల్గవ కాల్ లో పోదంట
పోదాట్న అసలకి
ఆమ్ పోదంట తెలుసు తెలిసిన వాళ్ళు అన్నారు
ఉహూ
క్యారెట్ కోస్తున్న కర్రీకి చేద్దామని ఆమ్
ఇ చేద సాయంత్రం చెప్యుండ్లి ఇగ
ఏమో మా పాప ఆడుకుంటుంది ఆడుకున్నప్పుడే కట్ చేసి ఆడబెడితే అప్పుడే ప్రిపేర్ చేయొచ్చుగా మళ్ళా ఆమె ఎప్పుడు మూడు మంచిగుంటదో తెలవదు ఎప్పుడు చికాఎత్తదో తేల్వదు కోస్ తాడ పెట్టేత్తే అద టమాటా చేసుకుంట పని చేయొచ్చు కదా అని
మీ ఆయనే తిన్న అలో
ఊ
తింటాడ మీ హస్బెండ్ క్యారెట్టు
తింటడు.
ఆ
మా ఆయన అన్నీ తింటడు.
ఊహు
నచ్చక పోత్ అయితే బాగుండాలి కూరలు బాలేకుంటేనే తినడు బాగుంటే మాత్రం అన్ని తింటడు.
ఆహా ఏమ్ చేస్తున్నారు.
ఆఆ ఆడుకోందు
ఆహా!
ఊ అ పాప ఆడుకుంటుంది. అవున మీ పాప ఏం చేస్తుంది. ఏవో మా ఆయన రూమ్లోకెళ్ళి పడుకున్నాడు నేనేమో క్యారెట్ కట్ చేస్తున్నా మా పాప పనేమో టీవీ చూస్తుంది. ఈరోజు వాటర్ వస్ త్తయి డ్రింకింగ్ వాటరు
ఆహా
ఉ పట్టాలి అందుకనేసి ముందే ఇవన్నీ కొంచెం ప్రిపేర్గా చేసి పెట్టుకుంటే నొప్పివస్తది కదా అనేసి ఆ ఉ మీ హస్బెండ్ ఎల్ పోయారా డ్యూటీకి
ఆ పోయిన్ డ్రైవింగ్ ఫీల్డ్ అంటె మొత్తం తోలుకుంటనే ఉండాలె.
అవును. కొంచెం నిద్ర మిస్ అయినా కూడా పంపి ఇయ్యద్దు.
అవు అయితే వాళ్ళు ఎక్కడ మళ్ళ ప నిద్దుర లేక కళ్ళు తిరిగి పడతరో
ఆహ అలాకు మల్లా చల్ల గాలి కదా వాళ్ళు పోయేది బస్ నిద్రత్తది గోరంగా నిద్రతుది అ అ
ఏం చెతాలి ఇంకా
చెప్పాలి ఇంకా మీకు ఏ కర్రీ ఇష్టం ఎక్కువ
నా నాకు చారులాకు ఉంటాయి కదా పప్పు ఇష్టమే పప్పు ఇంకా దో సోరకాయ చారు.
ఆ
ఆ
నాకేమస్ ఫ్రైలు ఇష్టం. మా ఆయనకేమో పులుసుులు ఇష్టం.
ఆ
మీరు ఏడా కాలం నైట్లు ప్రిపేర్ చేతారు ఎక్కువ లేతే డ్రెస్స్ ల
నేనా లూజ పైని లేసుకుంటా
ఊహా
మీరు
నేను ఎప్పుడైనా నైటీలే నైట్ ఇల్ న పది పది ఊహ్హ్హ్ ఏడ కైనా పోత నైటీ లేపో ట్ కర్చుకుంటారు డ్రెస్సులు టాపులు తక్కువ చూతారు.
ఊహ ఇపుడు ఎట్లాగూ ఎండాకాలం
అలాగేలితే నైటీ తోటే నేను గడిపేది. ఊ
ఈ ఐడి కాళీ చేసున్నా పాప తిన్నదా అన్నం
అ
పాప తిన్నదా అన్నం
ఆ పాప ఇప్పుడు కొంచెం పాలన్నం వేసి కలిపి పెడితే ఆమె చేతుల తోటే ఆమె కొంచెం తిన్నది సగం పడేసింది.
ఇగ వాళ్ళనే దిన నీయాల మన తిన్ బితే తినరు ఆ గిత తనా తిన నియ్ అనుకోవాలియా ఇగ
ఆ నేన్ కూడా అదే అనుకుంట్ టన్నిగా ఏ లేకపోతే ఎక్కువ ఫీలయ్యి ఇగ టెన్షన్ బడుడు తప్పించి ఎమ్ లేదు.
మ్ మనం వాళ్ళు తింటరు ఒకళు తినిపూ అమ్మ అని అన్న అన్నట్ జేషిలాన్ కో దీనికి తి జి చిన్నఇంగా
ఆ
ఉమ్ ఏం వరి పడకండి వాళ్ళే తింటరు మనం బాధ పెట్టుకుంటే ఇంకా టెన్షన్ పడితే వాళ్ళు ఇంకా తిననే తినరు.
వీళ్ళ ఏందో మనం అడిగుతే ఏది తినరు ఎందుకో
అంతే వాళ్ళక్ ఆకనైనా అప్పుడే తింటరు
ప్లేట్ల ఏషి వాళ్ళ ఒకళ తినపేళ్ళనుకో మనం పెడితే ఇక నువ్వే తిను ఆ ప్లేట్లు ఆ బౌల్ లేేచి పెడితే వాళ్ళే తింటరూ.
హ్మ్
ఆ ఒక రోజు రెండు రోజులు అట్లనే చేయనియాన్డి ఏం చేస్తరు మరి తినే తినిప్పితే తినిపియకపోతే
అదేగాద
ఇట్టారా
అన్ని ఉన్నాయామెకు అన్ని వేస్తా మాది మెయిన్ రోడ్ మీదనే ఇల్లు ఉంటది ఇంకా బయటికి కూడా నిలబడి ఇది బండ్లను చూపిస్త్త ఆటోలు బస్సులు అన్ని పోతాయి మా ఇంటి ముందుటీనుండే అన్నిజూపిత్త
అట్లా కాదు టీవీ టీవీ చూపెడతారా
అగో టీవీ చూస్తేనే ఉన్నాయ్ కానీ అవి చూస్తే కూడా తినది ఆమె ఆట అకలైతనే నెన్ దానికి తినాలి అనిపిత్తేనే తింటది నువ్వు ఏ బొమ్మలు పెట్టు సెల్లులుయి ఏ పాటవేటువర్ అంత ఉత్తదే
హ్మ్
హ్మ్
మంచి బిడ్డనే అంటే నొంక
ఆ సాకలి అయితేనే తినాలే అది రెండు రోజులైనా మూడు రోజులైనా
ఉమ్ ఉమ్
ఉహ్ హ్మ్మ్
ఆ ఇయ హాస్పిటల్ తీసుకపోతన అని తింటాలెన్
హాస్పిటల తీసుకోపోతే ఆ కోలయ సిరప్పులు రాసిచ్చి తప్పిచి ఏమి అంత యూజ్ ఏం లేదు ఈమెకాడ
అంతే మరి అయ్ ఎన్ ఎతనవ్ మల్ల పోయ్ మల్ల సిరప్పులు వాడ్తావ్ మల్ల పోవుడు మల్ల సిర్ అవసరమా ఇగ ఉమ్ అవ్అమే ఓన్ గా తినేతటు చూస్
మూడునెల్ల కోర్సు రాసిండు మూడునెల కోర్సు పేరు మీద రెండునెల్లె కమ్ముగా తిన్నది. ఒక నెలంతా ఉత్తదే పోయింది.
ఉమ్ వాళ్ళు‌ మళ్లీ సిరప్లు వేసి నా అసల్ తాగే విధానం మొండిచేత్తారు
సగం ఉంచుడు
ఆ సగంను ఉమ్ లోపలికిపోవుడు సగం కక్కుడు హా ఇట్ల చేతర్ ఇగ
నద్ అత్తే మరి గోరమమ్మ
కొంచెం తాగుతారు కొంచెం ఉంచుతారు
హ్మ్
కొనొన్ని చేదుగుంటాయ్ కదా తనికలు
అమ్మో గి రక్తం సిరప్ అయితే ఘోరంగా చేదు ఉంటది అదే ఐరన్ టా‌ ఐరన్ సిరప్పు
ఆ అ కూరొండిల్లా మరి ఓండనీయదేమో మీ పాప
సగం కిందపోసింది మళ్ళా
హ్మ్ హు హుహు ఆ రోజుకు ఎన్నిసార్లుపోతది టాయిలెటు.
ఈమెనా పొత్తాది ఓ పది పదిహేను సార్లో పొత్తది.
హ్మ్ వాటర్ బాగా దాప్పితారు. పాల్ బాగొత్తాయ్ గా.
హ్మ్ అద పాలల్లో కూడా బర్రపాలే కాని నేను పాలల్లో నీళ్లుబోసి తాగబెడితే లీటర్కి లీటర్ నీళ్లు పోతానా చిక్కడివే తెచ్చిపోతాడు లీటర్ కు లీటర్ నీళ్ళుబోసి కాగా పెడతా మళ్ళా నక్. చిక్కగానిపిత్తే మళ్ళా కొద్దిగా నీళ్ళు పొత్తా బాటిలో పోయనిగా.
ఆ చిక్కగ తాపియొద్దు పిల్లలకి.
హు హ్మ్ అస్సల్థాపిగా
ఆ. మళ్ళీ అది వాట తాగుతదా. పలొక్కటేనా.
టుతగుతది అడుగుతది అమ్మలా అలా అని ఈ గ్లాస్ వాటర్ బాటిల్ మేం దాగి ఆడాపెడతాం గదా. చూపిత్తది అమ్మలలా అని
హు హ్మ్
మీ పాప జూపెట్టదా.
మా బాపజుపెడ్తాదీ దువ్వైతే పోత్. ఇత్యాది పొదేశ్. ఎమ్మైపడ్కుండ్రు డైరెక్టు.
ఆహా
చెమ్మ్ పట్టుకుని ఆ తాగతది ఆమని నీళ్ళు పొత్తది నీళ్ళు పోసుకొని బట్టంత తడుగుకుంటది.
హు హా. ఇగా పండుకోలే ఇగ పాన్. గురిగే నైటేపోనుకుంటలే మీరిగా. ఎన్నింటికిలేత్తారు పొద్దుగాల.
నిష్టం ఆరు ఆరున్నర ఏడు ఏడున్నర.
ఉమ్. సరేలేండి టైం అయింది ఉంటాను.
హు సరే.